హలో
ఇనిపిస్తాందా నా వాయిసు
ఆ వినబడుతుందండి కొంచం గట్టిగా మాట్లాడండి
తెల్సా నేను అదే పన్గా గట్టిగ్ మాట్లాడుతున్నా అయినా నా ఫోన్ ప్రాబ్లం ఉన్నట్లుంది
ఆ అదే ఒకసారి స్విచ్ ఆఫ్ జేసి స్విచ్ ఆనన్నా చేస్కోండి
ఆ లేదు లేదు ప్రాబ్లం లేదు అది కాదు ముబైల్ కిందకి పడిపడిస్పీకర్ కొంచం పోయినట్లుందంతే
ఓకే గట్టిగా మాట్లాడేసేయండి మరి ఓకేనా ఊమ్ చెప్పండండి ఈ రోజు కర్రీస్ ఏం జేశారు
చెప్యా కదా చౌడెక్ చిక్కుడుగాయల్ తాలింపని
ఆ అవును ఓకే ఓకే ఇంకా ఇంకా ఏంటండి విశేషాలు
మీకు స్కూటీ ఉందా
అంటే మాకు స్కూ ఇంకా ఇక్కడ హైదరాబాద్ లో స్కూటీ లేకపోతే నడవదు కదా ఉంట ఉం ఉంటది
అవునా నేను ఈ వెన్స్ డే తీసుకుందాం అనుకుంటున్నా ఏది బెటర్గా ఉంటుందా అని
ఏంటి మీది వచ్చా మీకు డ్రైవింగ్
లేదు నేర్చుకుంటా కొత్తదె తీసుకొని దాంట్లోనే నేర్చుకుంటా
అహ్ కొత్తది తీసుకుని దాంట్లో అది ఆల్రెడీ ప్రిప నేర్చుకొని కొత్తది తీసుకుంటే బెటరెమో
ఆ లేదు ఎవరుని అడుగుతాం నేర్చుకోవడానికి అందుకని చెప్పి తీసుకు కొని మా హస్బెండ్ నేర్పిస్తాన్నాడు మా ఆయనే
నేర్పిస్తాడా
లేదు ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళని అడిగానా ఫోర్ థౌజండ్ చెప్పారు అవును ఎవరు నేర్పిస్తారు ఫోర్ థౌజండ్ అడిగారు
హా స్కూటీ డై నేర్పియడానికి ఫోర్ థౌజండ్ అడిగారా
అవును మా ఆయన వెయ్యి రూపాయలు ఇస్తావ నేనే నేర్పిస్తా అన్నాడు సరే అన్నా
వెయ్యి రూపాయలు ఇస్తావా నేనే నేర్పిస్తాన్నాడా మరి ఇస్తున్నావా
ఎలా ఉండు నేర్చుకున్నాక మళ్ళ ఎప్పుడన్న ఇస్తా అంటా
అంటే మీ హస్బెండ్ తో ఏముంది బండి
తంది బైక్
బైక్ ఓకే అలా ఉందా
ఆ
ఆ నాకు యాక్చువల్ గా చదువు కొనే రోజుల్లో యాక్టివ్గా ఉండే
హహ
తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటది కదా అండ్ ఇక్కడ మనకు డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతాడు ఆర్సి అడుగుతాడు అవి ఇవి అడుగుతారు కదా అని ఇంకా నేను ఇక్కడ అంతేం నడపకో లేదు అక్కడ అంటే మా దగ్గర అంటే కొంచెము కాలేజీకి వెళ్ళడము అది ఇది ఉంటుండే ఆ ఇంకొ సారి ట్రై ఒక్కసారి నాకు వచ్చు ఆల్రెడీ
అవునా
ఆ
ఇంతవరకు ధైర్యం చాలలేదు ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు చిన్న పాప స్కూల్ కోసమని కొంటున్నాను ఆ స్కూల్ కు సైకిల్ల్లో వెళ్ళి
ఆ అయితే వస్తది డెఫినెట్ గా వచ్చేసేస్తది
అవునా అంటే మా ఊర్లో సెవెన్ వరకే ఉండేది స్కూల్ సెవెంత్ వరకే ఇంకా ఎయిత్ నైన్త్ టెన్త్ పక్కన ఊరికెళ్ళి చదువుకోవాలి మేము అందుకు సైకిల్ వచ్చు
ఆ
కానీ స్కూటీ ఎప్పుడు ప్రయోగం చేయలేదు చేస్తా ఈ ఈ వీక్ లోనే నేర్చేసుకుంటా
అ అవునా ఇంకేంది మరి నేడది కొత్తది బాగా తెచ్చుకొని నేర్చుకుంటే ఇంకా మీకు
అదే మా ఆయన నీ దండం పెడత కిందికి మాత్రం పడేకోకు నేర్చుకోవా అంటున్నాడు.
అ అయ్ అయ్యో నీకు విషయం చెప్పాలా
ఆ
మనకు కింద బడి దెబ్బలు తగిలితేనే మనం పర్ఫెక్ట్ అవుతాం అది మాత్రం మేము చెప్తాం పగలగొట్ట అంత్ కంపల్సరీ పడాల్సిందే ఇన్ కేస్ మనం నేను ఏం చేసాను తెలుసా
ఉ
అల్లా కాకుంటని కూల్ గా నడిపాను, అంత కూల్ గా నడిపాను ఇంకా మనం పడ ఆ ఒక దెబ్బ తగులుతది డెఫినెట్ గా తగులుతది ఆ దెబ్బ తగిలితేనే మనకు మనం పర్ఫెక్ట్ అయిపోతాం
అవునా మా ఆయనకి పడితే నాకు తగులుతుందనికా లేదు యా క్చువల్ గా మా ఆయన బాధ నేను పడతానను గాదు స్కూటీకి ఏమన్నా అయితుందని అట్ పడకే తల్లి అంటున్నాడు.
పడంది ప అంటే పడకుండా ఎట్లా నేర్పిస్తరో నేర్పించుకొని కాని మనకైతే కంపల్సరీ ఒకసారి పడితేనే మనకు దాని అ అది ఏంది అ అది ఎలా నడపాలో ఏంద అనేది మనం పర్ఫెక్ట్ అయిపోతాం
నువు ఎన్నడు నువ్వు బాగ నేర్చుకున్నావబ్బా మా చిన్న చెల్లెలు కూడా అంతే తను ఇప్పుడు ఒక్ తను ఉండే సిటీలో నేడు రోజు డ్రైవ్ చేస్తుందంట హెల్త్క్ స్కూటర్ తీసుకొని భలే ధైర్యవంతలు అనిపిస్తంది భలే నేర్చున్నాడు అందు నాకే ఎందుకో భయం అందుకే చ్చుకోలేని నాళ్ళు
ఓ అదేం లే కొంచెం డేర్ చేయాలే అయిపోతుండే అండ్ ప్లస్ ఉ ఇంకా ఏంటిదంటే నేను ఆక్చువల్గా ఇక్కడ ఇ ఇప్పుడు బండి నడిపేటప్పుడు ఒకటి లెఫ్ట్, రైట్ సైడ్ ది ఉంటది బ్రేక్
ఉమ్
ఆ రైట్ కాదు లెఫ్ట్ సైడ్ ది ఆ లెఫ్ట్ సైడ్ ది మనం ఆపుకోవాలి ఏది మనం ఇప్ ఎక్కడన్నా బ్రేక్ వేయాలి అంతే కాకపోతే తే నేనప్పుడు కొత్తగా నడుచుకునేటప్పుడు రైట్ సైడ్ ది ఏసిన పాట్టున ఎగ్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు తెలుసు తింది అంటే ఇలా నడపాలి ఓ అలా వేయొద్దని ఏదైనా దెబ్బ తలితేనే మనకి ఏందంటే అంతానిది అసలైనా థీమ్ అనేది తెలుస్తది
లేదు మీరు ముందే ప్రిపేర్ అయిన్నా లెఫ్ట్ ఎయ్యాలే లెఫ్ట్ ఎయ్యాలే కానీ ఆడుండే టెన్షన్ కి రైట్
ఆ టెన్షన్ కి అంటే అక్కడ కొంచం ఇట్లా ట్రాఫిక్ ఉన్నది అప్పుడు ఆ ఓకే అని అన్న తర్వాత పర్ఫెక్ట్ అయిపోయినా అంతెందుకు నేనే మా డాడీ నేనే ఏం ఆ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేదాన్ని
ఒబ్బా గ్రేట్ బాగా నేర్చుకున్నావబ్బా
ఏ డ్రాప్ చేస్ డ్రాప్ చేస్తుటి అడ్ ప్లస్ మా డాడీకి అవన్నీ నేనే చెప్ తుంటి
ఉ ఇంకా ఏం చేస్తున్నారు
ఉమ్ ఇంకా చెప్పాలండి మీ
నిక్ కార్ డ్రైవింగ్ వచ్చా
ఉ
నేర్చుకోలేదా హలో కార్ కార్ డ్రైవింగ్
ఆ ఇప్పుడు అది దానికి అది ప్లానింగ్ చేస్తున్నా నేను యాక్చువల్ ఈసారి
అవునా గ్రేట్
అది ఎందుకంటే మేము తీసుకోవాలనుకుంటున్నాము ఒకటి ఉమ్ ఇంకా మనది సెల్ఫ్ ఉంటే అదొ ఒకటి వే మంచిగా ఉంటుంది కదా అలా అని ప్లానింగ్
మా ఆయన ఏమంటున్నాడంటే అది కొంటే వేస్ట్ ఆఫ్ మనీ అంటున్నాడు దాని సర్వీసింగ్లు మెయింటెనెన్స్లు అవన్నీ తలనొప్పి ఉరికే అనవసరంగా కర్చ్
కొంచం గట్టి మాట్లాడారా వినబడట్లేదు
నేను గట్టిగా మాట్లాడుతున్నాను ఇప్పుడన్నా ఇనిపిస్తాందా
లేదు
ఇప్పుడునిపిస్తుందా హలో
హలో
నాది వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు
అదే స్లోగ ఇనబడుతుంది
అవునా ఐ థింక్ నా ఫోనే ప్రాబ్లమ్ ఉన్నట్లుందబ్బా పాపం ఇబ్బంది అవుతుందా
అంటే ఇబ్బంది అంటే మీరు ఏం మాట్లాడుతునారో నాకు సరిగ్గానబడుతేను నా ఫోన్ అనేది నాకు చెవులే ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తున్నాను మీ మాటల కోసం
సారీ సారీ ఏమో నాకు తెలిదు నాకు మీ వాయిస్ క్లారిటీగా ఇనిపిస్తాంది
వినబడుతుంది కాబట్టి మీరు కూలుగా ఉన్నారు నా ఫోన్ ను తెలిసే నా చెవుల ఇట్లా ప్రెస్ చేసి మాట్లాడుతున్నా నేను ఇలా
సారి అబ్బ మీకే ఎందుకో అన్ని ఇబ్బందులు నా వల్ల ఏ రోజ్ ఎవరికి కావడం లేదు ఓకే ఓకే ఇంకా మీ హస్బెండ్ కొచ్చా కార్ డ్రైవింగ్
ఆ వచ్చు ఏంటి అంటే ఆక్చువల్ గా ఇక్కడ ఏ ఇక్కడ ఏ ఇక్కడ లోకల్ లా తీసుకున్నాం అనుకో ప్రాబ్లం ఏందంటే పార్కింగ్ ప్రాబ్లం ఉంటది అంటున్నారు
అవును పార్కింగు
ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదండి ర్యాపిడో అయినా ఊబర్ అయినా ఇవన్నీ బుక్ చేసుకుంటే స్పాట్ లో బుక్ చేసుకుంటే తీసుకొని పోతున్నారు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు అట్లా నడుస్తుంది
అవునవును అదే బెస్ట్ మెథడ్ కూడా అనిపిస్తంది అదే బెస్ట్ కూడా అనిపిస్తాంది కదా
అవును అదే అందుకోసమే మేము ఇన్ని రోజులు డిలే చేసాము
కానీ రిలేటివ్స్ దగ్గరే ఇబ్బంది కదా మనం కొంతమంది చాలా మంది కారులోనే వస్తున్నారు మనం ఇంకా బైక్ లోనే పో అ ఇబ్బందిగా అనిపిస్తా మాకైతే సిచ్యువేషన్ మాది చెప్తున్నా అంతే నేను
అవునవును అది మాత్రం డెఫినెట్ గా అండి అ ఈ రిలేటివ్స్ ఉంటారే మామూలురు గారు అంటారు కదా
వాళ్ళు ఏం చేసుకుంటారో నాకు తెలీదు కానీ కారు ప్రతి ఒక్క ఒక్కరు కారు కొన్ని పెట్టినన్నారు ప్రతి ఫంక్షన్ కు ఉం అంటే ఏసుకొస్తారు మా ఆయనకైతే చాలా ఇబ్బంది పడుతా తున్నాడు మనము కొందామ అంటాడు మళ్ళీ అనవసరం ఖర్చులే అంటాడు
అవును అది కూడా అంటే మీ హస్బెండ్ కి వస్తాద డ్రైవింగ్
అదే పనీగా నేర్చుకోట్లేదు నేను కొనుక్కోమంటానని
అవునా అయితే అయితే
చానా టాలెంటెడ్ తను అనుకుంటే వన్ వీక్ లో నేర్చేసుకుంటాడు
అవునా
అది కొనాలనుకుంటే మాత్రం వన్ వీక్ లో నేర్చేసుకుంటాడు ఇక్కడే ఉంది మా ఊర్లో మేము ఉన్న ఊర్లోనే డ్రైవింగ్ స్కూల్ ఉంది నేర్చుకుంటా అన్నాడు ఒకాలి తీసుకో
కార్ డ్రైవింగ్ ఎంత అడుగుతుంది
నాకు తెలిసి ఒక టెన్ అడుగుతారు స్కూటీకే ఫోర్ అడిగారు కదా
యాచులో అప్పుడు ఒకసారి అడిగిన సిక్స్ అన్నారు ఇక్కడ
అంటే ఇక్కడ ఇప్పుడు పెరిగిందేమో మీరు అడిగినప్పటికి ఇప్పటికి స్కూటీకి మా ఫ్రెండ్ టూ థౌజండ్ తో నేర్చుకుంది మా మా పక్కనున్న ఓ సిటీలో కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఈ చిన్న విలేజ్ లోనే ఫోర్ థౌజండ్ అడుగుతున్నారు
ఆహా
మారింది కదా ఆఫ్టర్ కరోనా అన్ని పెంచేసారు అబ్బా అసలు ఏమి అప్పటికి ఇప్పటికి తేడా అసలు ఎంత డిఫరెన్స్ అనిపిస్తుంది అనుకున్నావు ఇంకా ఏం చేస్తున్నారు కాఫీ తాగారా
ఈ టైమ్ లోనా
అవును ఎంత అవుతుంది అప్పుడే ఫోర్ త్రీ థర్టీ అవుతుంది కదా కొంచెం లేటా మీరు
ఆ మేము ఫైవ్ ఓ క్లాక్ అలా ఇప్పుడ ఏమి ఇంత ఆఫ్టర్ ఇది ఆఫ్టర్నూన్ కదా
ఆ మాకు త్రీ దాటితే ఈవ్నింగే సిక్స్ దాటితే నైట్ ఇంకా
ఆ అంటే మీరు ఎన్ని గంట్లకు పండుకుంటారండి
అంటే ఈ ఊరుందరూ మాత్రం నైన్ ఎయిట్ నైన్ పడుకుంటారు నేను మా ఆయన మాత్రం టెన్ పైన పడుకుంటాం
అవునా
ఉం ఇక్కడ సెవెన్ అయిపోతే క్లోస్ అన్నీ
ఆ ఏంది సెవెన్ అయ్యే సరికి క్లోజ్ చేస్త
ఆ సెవెన్ కేె షాప్స్ సిక్స్ కేె క్లోజ్ అంతా పక్కన పల్లెల వాళ్ళు వస్తారా ఆ ఫైవ్ కంతా వేల్లి పోతారు సిక్స్ షాప్స్ క్లోజ్ అయితాయి ఏమన్నా తెచ్చుకోవాలని ఎప్పుడన్నా సిక్స్ థర్టీకి అట్లా అనిపించినా మా ఆయన ఏంటి ఉంటాయి పోయి తెంచుకుంటే కానీ షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి రేపు పోదాంలే అంటాడు
ఆ ఇక్కడ లెవన్ ట్వెల్వ్ అయినా కూడా వెలుగుతూనే ఉంటాయి
ఆ అప్పుడు స్టార్ట్ నాకు తెలిసి నైన్ కి స్టార్ట్ చేస్తారనుకుంట సిటీ లైఫ్ అంతా
ఆ అక్కడ్నే అప్పుడే ఆ టైమ్లనే ఉంటది ఇంకా. కలక్ ఏమంటరు లైట్స్ అది ఇవి.
అయినా మా కు సిటీలో ఉండాలని ఉంది, కొన్నాళ్ళయితే ఉంటాం తప్పనిసరిగా ఎప్పుడుంటామో తెలీదు.
రండి వచ్చేశేయండి.
అదే అప్పుడప్పుడు మేమందుకే ట్రిప్పులు సిటీస్కి ఎక్కువ వేస్తాం తెలుసా ఆ లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి. ఒకే ధన్యవాదాలు బాయ్.